అయిపోలే.
కట్టయింది కదా.
ఇంకేమున్నాది చాలాగా
ఆహా చెప్పండి మీ అత్త మామ కి ఎక్కువి ఉండాలంటే. పెళ్లయిన కానీ నుంచి ఉన్నారా అండి మీరు గొడవ పెట్టుకోని కానీ నుంచి అట్లా ఉన్నారా.
అది అంత ముందే అట్లే అంత ఇంత ముందే అట్లా ఉంది
అవును అంతకు ముందు అన్నప్పుడైనా మీరు పోయిలా ఇ అట్లనే వాళ్ళు ఏంది వాళ్ళను నాకంటే తుర్మా తోప అనుకున్నట్టు ఉన్నారా పోయరు వచ్చారు కదా అం అప్
అప్పుడు మా తోక పెట్టాన అన్నందుకు పోయినా వచ్చినం
ఉ అయితే ఎ అప్పుడకే ఎప్పడకే
తగబిట్ట ఆది అంత ఆబక నది మలి
ఇప్పుడు నీ వాళ్ళు నీకైతారు గాని బయట బాటిల్ అయితే కథగద
నా వళ్ళంతే నాకు ఎవరు లేరండి ఉన్నఓ విడ్ ఉన్న కొడ కు అంత అల్ నావ ఎల్ ఇయితుంది
ఆ వైఫ అయితే చచ్చిపోలేదు కదా ఉన్నది కదామలు కూడా నవల్యితారు కదా
అన్ ఇప్పుడేనా కూడా కూడా నమ్మక అను ఇప్పుడనా నమ్మదాంది
నమ్మొద్దండి మరి ఎందుకంట మీకు సపడేగా వదిలిపెట్టుకోలండి
అదే ఎప్పటికి తమ్నిద అమ్మ మీద అమ్మమ మీద
ఎవారి మీద ఉండొద్దా మరి
అందరి మ ఉంటంది
కాదండి ఇన్ని సార్లు అంట టారు అమ్మ మీద అక్క మీద ఎన్నిసార్లు పంపుతారుడి వాళ్ళ ఇంటి ఎళ్ళ ఫోన్ మట్లా ఉ పాపయనా అదేనా ఎప్పుడ ఒకసారి
బమ్మ వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు అని ఇదది మాట్లాడ సిమ్ము నదే సేల్ నదే ఏదో ఒకటి రీచార్జ్లీ మధ్యాయలో చె
ఆ
ఇప్పుడు రీఛార్జ్తాను కానీ ఒకప్పుడు నాకు రీఛార్జ్ కూడా నైనే వేసుకున్నాను సయి గల్ ఇప్పుడు సిట్యుయేషన్ నాకు తెలీదు కదాఅచ్చం అదే మంచి సిట్యుయేషన్ ఉండేది ఇంకా నా ఇద్దరికి రావడం కూడా మంచిగా వాళ్ళు తినేటోళ్ళు బడియేటోళ్ళు అయితే ఈమ తోటి కూడా పని లేదండి నాకు
ఆహా
అట్లాని ఇయా మను అయిని సౌవ్ పొద్దున్నలు కష్టపడాలి సాయంత్రం పూట ఇంత తినాలి పిల్లలను మంచిగా చూసుకోవాలి లేఫ్ అంతే యా
అదే మరి మీరు ఇప్పుడు మూడు నాలుగు నెల నుంచి ఇంట్లోనే ఉంటారు మంచిగానే చూసుకుంటారు కదాని మరి పని పోకుండా ఇంట్లోనే ఉండండి ఇగ ఎందుకు ఆమె అట్లా ఉంటే మంచినే చూసుకోగలుతారు
చూసుకుంటాము అండి ఇప్పుడు చూస్తారేమోని ఇప్పుడు చె సుస్తాలేవానే
ఆ సంపాదించే తెలివి ఉన్నానంటే అమ్మ రెండు నిమిషాలు
సమయం
రెండు నిమిషాలు అయింది చూసుకో ఒకసారి
అయ్యో నేను గాలికి పెడుతాన మరి నువ్వు మాట్లా
మాట్లాడు ఏదో చూది మాట్లాడండి కొంచం అట్లా
ఆ
పది నిమిషాలు అంతే మేము
దుష్కత్ డిప్ గా అయితున్నాయి
డిప్ అయితా నువ్వు మారాలండి ఎప్పటికి మనిషి ఎట్నే ఉండదు కొంచం కాలం అటుతో ఇటుతో తెలిదు మనిషి ఎంత బలం బలవంతుడయినా కూడా ఒకనాడు వంగంది తప్పదు
ఎంత చదువుకున్న ఏది పనికి రాదు ఏంది ఆహా.
కదా అంత చదువు చదివిన బిర్రు ఉన్నది కావు దేవుడు ఉంచిండు. ఇప్పుడు కూడా అంతే అంతే.
ఏం లాభం లేకుండా పో దాని మీద ఒక్కలు కూడా ఇంట్రెస్ట్ గా తా లేదు లేదు ఇంత చదువుడు లేదు ఏం చేసినా ప్రయత్నాలు పోతుయి కాని ఎందుకు ఏంటిది
ఇగో నా కన్న గొప్ప ఎవడు లేడు నాకన్నా హో తోపోడు ఎవ్వడు లేడు అనుకుంటే దేవుడు ఇంకొన్ని చూపెడతాడు ఇంకొన్ని నీకన్నా గొప్ప చేస్తాడు అట్లా అనుకోద్దు ఎప్పుడు
చర్చి కూడా పోయినప్పుడు కూడా ఆ ఐదు వేలు చి చికెన్ కండి చికెన్ కి ఇచ్చిన ఏదంటే అది ప్రశాంత్ బాబాయ్ ఇచ్చిన ఆయన్ని ఇచ్చిన
ఆ ఆయన్ని ఇస్తనే కాదు కదా నువ్వు చేసే తీరుగా చేత్తే మంచిగా ఉంటది కాని నువ్వు అల్లకు పోయి దేవుడా ఇన్ని ఇచ్చిన నాకు ప్రతిఫలం ఈ అంటే అది మన కరెక్ట్ కాదు కదా ఒక చేతికి ఇచ్చింది ఒక చేతికి కనబడద్ద అనేది లేదు మనిషి ఎప్పుడైనా ఒకటి సాయం చేయంగానే దాని ప్రతిఫలం ఆశించొద్ద అండి ఆశిస్తే వేస్ట్
ఓకే
ఓహో మనం ఒక సాయం చేసినాము అంటే దేవు
నేను నా చేతుల తోటి నా దోస్త్ దోస్తులకు రూపాయి ఇచ్చిన ఇయారు ఇప్పుడు అయినోనికి పైసలు ఇచ్చిన అయినోనికి పైసలు ఇత్తే ఒక్కసారిగా నేను ఇస్తతే వాళ్ళు నాకు వంద సార్ల తిడుతారు ఇగా
ఊహు
అది నాకు దేనికి పనికి రాకుండా అయిపోతుంది
అవును
ఇప్పుడు ఒకప్పుడు ఐదు వందలువేలు ఖర్చు లెక్క లేకుండా ఖర్చు పెట్టిన ఎవ్వలే చూసుకొని ఖర్చు పెట్టుకొనుడు అట్ల కూడా లేదు ఇప్పుడు
ఊహు
అహా
ఆవలింపులు వస్తానయ్యా మీ సాపు కొచ్చి నిద్ర పోరాదు ఇగా నాకు ఫోన్ చేసే బాదలు ఆ ఫోన్ కట్ అయితాందిగా
కట్టు కాదు ఇగ ఈసారి వత్తది ఊహు ఇంకా
కోడుపిల్ల అరుస్తుంది కోడుపిల్ల పట్టుకొనిపోయి
పట్టుక నినే తిన్నాం మళ్ళీ ఏం పట్టుకుంటం ఇగ
ఏ తింటరుగా అండి మీరు చికెన్ ఇ బాగానే ఇష్టా కదా
నిన్న తిన్నాక అంతా ఆగం ఆగం మయింది
లెగ్ పీసు పాప మీ ఆయన గంత గానం తీసుకొచ్చినా కదా.
హ
అది సగం తింటారు సగం అయితే ఎట్లాంటాయిండి
హ ఉ అ
మళ్ళీ తంచ కూడా
ఫ్రైజ్లాదా ఏడున్నాయి ఈడికి కనకాంబరాలు ఉన్నాయి. తెంపుకో ఈ చెట్టుకి
మా అమ్మేమన్నా అంటది
ఏమైనది ఆ పడుకున్నరా
ఎవరు
కుపక్క పొద్దుల మీద కానీ మ సాయంత్రం వత్తరం ఇప్పుడు వస్తరో. హ గిననే ఉన్నాయి ఆ అ
కర్రపురం పోతాను ఇ ఒకక్కటే ఎన్న లేని పూలు పూలు అంటా మల్లె పూలు మల్లె పూలు అనిే నేను అడిగిపోలే నిన్న పోయి పెడితేనన్న ఇ పెద్దమ్మ ఉంటేనన్న ఇంటికనే. అ ఇంకా సారు
ఆ
ఆ